అండి నమస్కారం అండి అ బాగున్నా అండి తిన్న రండి
అ తిన్నాం అండి చేటిని చేసిన
అవునా మేమ్ గుడా తిన్నమండి మనం ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడదామా అండి
ఓకే అండి
అంటే మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటండి
నాకు బిర్యానీ నాన్ వెెజ్ ఐటమ్స్ ఏదైనా ఇష్టమే
హ్మ్ హు నాకొచ్చేసి నేను అంటే నేను అ నాకు నాన్ వెజ్ నేను నాన్ వెజ్ వెజిటేరియన్ అండి నేను
షూరా
అవునండి నేను వెజిటేరియన్ని నేను చి చికెన్ మటన్ తినన అన్నమాట సో నాకు అన్ని వేజే ఏవైనా కూరగాయలు స్వీట్స్ ఇట్ల ఏమైన స్నాక్స్ లాంటి ఇష్టముం ఉంటయ అండి సో నేను మన ఆహ రం అనేది మన జీవితానికి అత్యంత అవసరమైనదని మీరు నమ్ముతారా అండి
ఖచ్చితంగా అండి మనం తీసుకునే ఫుడ్ వల్లే మనకు ఖచ్చితంగ మన బాడీలో ఏది పని చేయాలన్నా వాటికి తగ్గట్టు తినాలి గానే తిగా తినొద్దు అవి ఎక్కువగా వచ్చాయి తినొద్దు తక్కువ అయ్యేయి తినొద్దు నేను షాపులో ఉన్నాను మేడం కాకపోతే పక్కన వర్క్ జరుగుతుంది
ఓకే కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడాండి పర్లేదు ఓకే అండి ఇప్పుడు క్లియర్ గా ఉందండి
ఆఓ
అంటే మనిషికి జీవించడానికి గాలి నీరు ఎంత ముఖ్యమో మనకు ఆహారం కూడా అంతే అవసరం కదండి
అవును
ఆహారం అనేది శరీరానికి శక్తిని ఇస్తది మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కరెక్ట్ కరెక్ట్ ఆహారం తీసుకోపోతే విటమిన్ ప్రోటీన్ లోపం వచ్చేసి మనకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తయి మళ్ళ శారీరకంగా కాకుండా మానసికంగా ఎదగడానికి కూడా సమతుల్యమైన ఆహారం అనేది ఎంతో అవసరం అంటే మనం బలంగా ఉండడానికైనా వ్యాధులను ఎదుర్కోవడానికైనా మనకు ఆహారం అనేది చాలా అవసరమని నేను అనుకుంటా ఎందుకంటే గా పంచభూతాలు ఎంత అవసరమో గాలి నీరు ఆహారం వాయువు ఇవన్నీ మనకి ఎంత అవసరమో ఆహారం విషయంలో కూడా ఆహారం విషయంలో మనం ఎంత కరెక్ట్ ఉంటే మన ఆరోగ్యం అంత అంత బాగుంటుంది అన్నట్టు ఎందుకు లే తినడము అది ఎందుకు లే ఎందుకు లే ఇప్పుడు ఎందుకు లే అన్నట్టుంటే ఆల్మోస్ట్ మనకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది ఈ మనల్ని అటాక్ జేసేసి మనల్ని హాస్పిటల్ పాలు చేేస్తేది అక్కడ మనం లక్షల లక్షలు కట్టాలి అదే మనం ఫుడ్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ లో మీరు మంచి ఫుడ్ తీసుకోండి మీకు లక్షల లక్షలు కట్టే ఒక అంటే అవసరం ఉండదు కదా సో అందుకని నేను ఆహారం అనేది ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని బాగుండాలి అని నేను అనుకున్నాను కుంటా మీరండి మీరేమనుకుంటున్నారండి అంటే ఆహారం విషయంలో హలో అండి అంటే ప్రాచీన కాలం నుండి మనుషులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ఆహారాలను ఉపయోగిస్తారు కదండి అంటే పండ్లు కదా
అవునవును
అంటే పండ్లు దుంపలు అంటే మనం ఏంటంటే ఉడకబెట్టుకొని అవన్నీ తింటున్నాం బట్ ప్ర ప్రాచీన కాలంలో డైరెక్ట్ తినేసే వాళ్ళని పండ్లు దుంపలు ఆకులు వంటి సహజ ఆహారాలను తీసుకునే వాళ్ళు మీరు అంటే ఆ కాలంలో మీరు ఎటువంటి ఏమైనా చూసారా అండి ఈ మధ్యకాలంలో హలో అండి
ఆ చెప్పండి చెప్
మీరు అంటే పాతకాలం ఆహార వంటకాలు మీకు ఏమైనా వచ్చా అండి
అది రావు మేడం మామూలుగ వండుత స్నాక్స్ ఇవన్నీ చేస్తా పిల్లలకి ఏమన్నా అడిగితే అవి చూస్ చేస్తా అంతేగాని ఇంకా పాతకాలం నాటి ఏమంత రావు చట్నీస్ కూడా అంత ఏమి రావు అమ్మ చెప్తుంటే చేస్తా మా అత్తగారు చెప్తుంటే చేస్తా అంతే
అంటే రాగి సంగటి అలాంటి ఏమైనా అమ్మ వాళ్ళు పా జొన్నరొట్టా రాగి సంగటి అంబలి అలావంటి మీకు వచ్చా అండి ఏమైనా
అవి రావు మేడం అసలు అవి వండము అవి రావు
ఆహా మీరు అంటే మీ ఇంట్లో ఆహార పద్ధతులు వేరే ఉంటాయి అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు రకంగా వండుకుంటాం కాబట్టి మన ఆహార పద్ధతులు వీరూం ఉంటాయి కాబట్టి మనకు కొన్ని రాకుండా ఉండకపోవచ్చు అందులో తప్పేం లేదు కదండి
మ్ కొ కొంతమంది వెజ్ ఇష్టపడే వాళ్ళు అందులో రకరకాలుగా అంటే ఏం వండుకుంటే ఏంబాగుంటాయి అనేది వాటి మీద ఇంట్రెస్ట్ నాన్ వెజ్ వాళ్ళు అందులో ఏం వెరైటీస్ దొరుకుతాయా అందులో ఏం వండుదం అనేది ఒక కోవకు చెందిన వాళ్ళు ఉంటారు
అంతే ఎందుకంటే ఏవి ఇష్టమో వాళ్ళు అవి చేయడానికే ఇష్టపడతారు మళ్ళ అవే నేర్చుకుం అందులో తప్పేం లేదు ఎవరికి నచ్చింది వాళ్ళు ఇష్ ష్టపడింది వాళ్ళు తయారు చేసుకోవడానికి వళ్ళు యూట్యూబ్ లో అవి చూసి సర్చ్ చేసి తయారు చేయడాని వాళ్ళు ట్రై చేస్ స్తా ఉంటారు ఇగ కొన్నిేమో మనం మమ్మీ వాళ్ళు ఇస్తా ఉంటే చూస్తాం అత్తరింటికి వేలే సరికి అక్కడ చెయ్యాలి ఇట్లా చేయాలని తేలుసుకొని కొన్ని వంటలు వస్తాయి అంటే ఒక్కొక్క బా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి వంట కలు చెంజ్ అవుతయని నిను నమ్ముతా
అవును
అంటే మా అమ్మగారు కూడా అలాంటివి ఏం చెయరు జొన్నట్టే రాగి సంగట ఎప్పుడు యూట్యూబ్ లో చూడమే మా ఇంట్లో వెజిటేబుల్స్ ఇంకా ఏంటి చికెన్ మటన్లు అంతే నడుస్తయండి మీరేమైనా వెరైటీ వంట కాల్ చేస్ స్తారండి మీ ఇంట్లో పిల్లలకు కానీ మీకోసం కానీ
ల పికిల్స్ పెడుతా ఫిష్ పికిల్ పెడుత అన్ని చేస్తా మేడం ఎక్కువ పిల్లలు ఆ ఇవి ఇష్టపడ్ స్తరు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కన్నా ఫ్రూట్స్ జేస్తా ఎక్కువ ఎప్పుడన్న ఇట్లనే సిటీ కెళ్ళి ఏమన్నా సరుకుల్ తేవడానికి ఎళ్ళినప్పుడు వాళ్ళ మట్టుకి ఆ ఒక వంద రూపాలు ఇవి ఒక వంద రూపాలు ఫ్రూట్స్ మట్టి కంపల్సరీ తెస్త ఇంట్లో పాల్ ఒకటీ ఫ్రూట్స్ ఒకటి, డైలీ వాళ్ళకొక ఎగ్ పెడ్తా.
చాలా మంచి విషయం ఇది.
మార్నింగ్ టైమ్లల్లో మనకీ అంటే ప్రతి రోజు మనం వర్క్ టైంలలో ఈ టిఫిన్స్ అవి గిన్నెల్ కడుక్కోవడం, వండుకోవడం ఇవి టైం సెట్ అవ్వదు సో ఏం చేస్తానంటే ఒక్ గ్లాస్ పాలు, ఒక బాయిల్డ్ ఎగ్ ఆ ఒక ఫ్రూట్ ఏదో ఒక ఫ్రూట్ ఓ రొండు బ్రెడ్ ముక్కలేస్ స్త మార్నింగ్ టైమ్లో అవి తినేసి స్కూల్కెళ్ళిపోతారు ఈళ్ళు
వా మీ చాలా బాగా చూస్కుంటాను మీ పిల్లల్నైతే
ఆయే అటు హెల్దీ ఉంటది, ఇటు మనకు టైము
ప్రోటీన్ ఫుడ్ అండి. మళ్ళీ మీర్ ఇ మళ్ళీ మీర్ ఇచ్చే అంతా ప్రో టిన్ ఫుడ్ అది చాలా మంచి ఫుడ్ మీరిచ్చేది.
ఇంగా ఫ్రూట్స్ మాత్రం మేడం డబ్బులు పోయినా బాధలేదు పిల్లల విషయంలో ఒక ఐదు వందల రూపాయలు తెచ్చుకుంటా ఒక వారం రోజులు వస్తే వాళ్ళిద్దరి మట్టుకే పెట్టుకుంటా, నేనేం ఎక్కు తినను
మీరు చాలా మ మీ అలవాట్లు చాలా బాగున్నయండి, అంటే మీరు పిల్లల్ని చూస్కునే విధానం నంటే ఎంత ఎంత పర్ఫెక్ట్ నెస్ ఉందో మీ పిల్లల్ చేస్కునే విధానంలో అర్థం అవుపోతాంది.
ఎందుకంటే మేడం నేను కొంత్ అంటే నా జీవితంలో నేను కోల్ పోయా. నా భర్త విషయంలో నేన్ కోల్పోయా లేడు హస్బెండ్ లేరు. అయితే వాళ్ళ పేరెంట్స్ సరిగ్గా పెంచకపోవడం వల్లనా ఆయన బైట తిరుగుల్ల అవన్నీ సెకండ్రీ కాపోతే నష్టపోయింది మాత్రం నేను నా
అవునవును.
దాని వల్ల నా పిల్లలు సరే రేపు మగ పిల్లగాడున్నడు రేపు వాళ్ళకొచ్చేటోళ్ళు నన్ను తిట్టుకో వద్దు వాళ్ళ జీవితాల్ ఆగం చేయొద్దు. తల్లిగా ఎంత వరకు చేయాలో హండ్రెడ్క్ హండ్రెడ్ ఇవ్వాలన్నదే నా కోరిక.
మీకు నిజంగా హ్యాట్సప్ అండి ఎంత బాగా నిర్ణయం తీస్కున్నారు మ అసలు అంత మంచి ఫుడ్ డైలీ అందించడం, పిల్లల్ని చూస్కోవడం అంటే ఒకా తల్లిలు అందరు చేస్తారు గని ఒక ఎయిటీ పర్సెంట్ మమ్మీలు మాత్రమే ఇలాంటి మంచి ఫుడ్ ఇస్తరు అంటే పిల్లల్ని ఒక క్రమశిక్షణలా కొంతమంది మాత్రమే పెట్టగలుగుతరు. ఎందుకంటే పిల్లల మీద గుడా డిపెండై ఉంటది. తల్లిదండ్రుల మాట వింటే కొందరు విన్ టరు కొందరు వినరు అందులో తల్లిదండ్రుల తప్పు గుడ ఏం లేదని మనం జెప్పచ్చు.
అవునవును మేడమ్ అంటే వీళ్ళిద్దరేదంటే ఇంట్ల పరిస్థితిని అర్థం చేస్ కున్నారు మేడం. ఎవ్వర్ లేరు మాకు అటు అమ్మ సైడ్ ఎవర్ లేరు ఇటు నానా సై అంటే ఉంటారు బట్ చూస్కునేది మాత్రం నేన్ ఒక్కదాన్నే అయినా
పెళ్ళైనంక అవునండి పెళ్ళైయే వరకే మన సైడు వాళ్ళ పెళ్ళైనంక నువ్వు ఎట్లైన బతుకు అన్నట్టు ఉంటరు ఎక్కువ మంది సింగిల్ పేరెంట్ అయితే ఏంటండి మీరు మీ పిల్లల్ని చూస్కునే విధానం నిజంగా మీకు హాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే పాలు మీ రిచ్చే గుడ్లు అవన్నీ హై ప్రోటీనే అండి అంటే ఏదో ఇట్లా పొద్దున పొద్దున ఇంత అన్నం పెట్టి పంపించకుండా వాళ్ళని ఒక ప్రోటీన్ విటమిన్ లో ఫుడ్ ఇచ్చి పంపిస్తారు అంటే నిజంగా ఒక తల్లిగా మీరు హండ్రెడ్ పర్సెట్ వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పచ్చు అయినా తండ్రి ఆ తండ్రి అందరికి ఉంటాడండి బట్ అందరు చూసుకోలేరు కదా తండ్రి ఉన్నా లేకున్నా వాళ్ళు ఉన్నా అగాని అంత చూసుకుంటారని నమ్మకం లేదు అ ఎవరో కొందరు తండ్రులు మాత్రం తల్లు మాత్రమే చూసుకుంటారు లేరని బాధపడద్దు ఎందుకంటే ఉన్నప్పుడు ఉ అందరికి ఉండి కూడా కొందరికి తల్ తండ్రి ఉన్నాగాని కొందరిని తాగి వాళ్ళని కొట్టడం గుొడవలు చేయ చేస్తా ఉంటారు అలాంటి వాళ్ళు ఉండి కూడా వేస్ట్ కదండి
అంతేగా మేడం ఇప్పుడు వాళ్ళు లేరు అని బాధపడటం కన్నా ఉన్న వాళ్ళ మనం మంచిగా చూసుకుంటే వాళ్ళకి తండ్రిలేని లో
సంతోషంగా బత్తుకొచ్చు అండి మీరు చెప్పే విధానం చేసే విధానం మీ ఫ్యామిలీ హ్యాపీగా మంచి క్రమశిక్షణ ఉ ఉన్నదని అర్థమైతాంది నాకైతే
పిల్లలు కూడా ఇ ఏదో ఒక దేవుడు ఒక దాన్ని తీసుకుపోతే ఒకటి ఇచ్చినట్టు భర్తను తీసుకుపోయినందుకి మంచి పిల్లల్ని ఇచ్చిండు మేడం నాకైతే
మీరేంటండి ఇగ మ మంచి పిల్లలు దొరికిండ్లంటే భర్త ఉన్నా లేకున్నా మీరు వంద శాతం సక్సెస్ అయిపోయినట్టే ఇగ పిల్లల బిహేవియర్ బాలేదంటే ఇంకా అప్పుడు ఇంకా సఫర్ అవ్వాల్సి వస్తది తల్లిలు కానీ మీకు ఒక మంచి పిల్లలు దొర్ కిలాంటే మేడం మీరి ఇగ బాధపడాల్సిన అవసరమే లేదని అర్థం ఏ వాళ్ళు పెద్దగాైనా ఇంకా వాళ్ళే మిమ్మల్ని జాబ్ చేసి అన్ని రకాలుగా చూసుకుంటారు మా మమ్మీ మమ్మల్ని ఇంత కష్టపడి వంచిందా అని చెప్పి వాళ్ళు ఇంకా బాగా చేసుకుంటారు మిమ్మల్ని మీ కష్ట
అంటారు మేడం అప్పుడప్పుడు అంటే నైట్ టైం లో ఎట్లయినా ఒక ఆడదానిగా కష్ట కప్పడి మిషన్ కుట్టుకొని ఇద్దరు పిల్లల్ని బతికిస్తున్న అంటే వాళ్ళు కూడా చూస్తారు కదా ఇప్పుడున్న ఏడుస్తే నువ్ ఏడవక్ కు అన్నయ్య డాక్టర్ అయితాడు నేను పోలీస్ అయితానువ్ వడకక్క అంటది మా పాప
మరి ఇంకేంటి మేడం అంత మంచి పిల్లలు దొరికిన్రు ఇగ హస్బెండ్ అంటే చాలా మందికి కొట్టి తిట్టే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉండి కూడా వేస్ తే కద అండి ఎందుకంటే ఇప్పుడు అతను ఎలా అంటాడుో మాకు తెలియదు గాని బట్ మీరు అంతా బాగాసుకుంటాళ్ళు కాబట్టి పిల్లల అయితే మంచిగా అంటే అంత మంచి పిల్లలు దొరకడం అనేది కూడా ఒక అదృష్టంగా భావించాలి అది మీకు దేవుడి ఇచ్చిన అదృష్టం మిగ
ఆ ఇంకా ఈ సంవత్సరం వాళ్ళు ఈ ఒక అంటే లెవెన్ ఇయర్స్ తీసుకొచ్చండు బాబు పాపకేమో నైన్ ఇయర్స్ మేడం కొంచెం ఫుడ్ కూడా నేను చేంజ్ చెయాలి ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు కదా వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలకి పెట్టినట్టు పెట్టకుండా కొంచెం ఈ స్నాక్స్ చేంజ్ చేద్దాం అనుకుంటునంటే గుగ్గిల్ పెసలు మొన్నమ్మ కొనుక్కోచ్చింది మేడం
అవునా
కొన్ని కొన్ని రోజు కొన్ని నైట్ నానబెట్టడం పొద్దున్న తాలింపు చేసి వాళ్ళకి స్నాక్స్ కి చేసేద్దాం అనుకుంటున్నా
అవునా అయితే మీరు అన్ని రకాల జీడిపప్పు బా బాదం పప్పు ఇంకా అవి రకరకాల ప్రోటీన్ ఫుడ్ హై ప్రోటీన్ ఉంటాయి కదండి అవన్నీ కలిపి లడ్డూ లాగా తయారు చేసి ఇవ్వండి రోజుకకటి అంతే జీడిపప్పు పప్పు బాదం పప్పు పల్లీలు ఆ ఇంకా నువ్వులు అలాంటి అన్ని కలిపి యూట్యూబ్ లో మనకు కొన్ని దొరుకుతాయండి వీడియోస్ అవి చూసి మీరు రోజుక ఒక లడ్డు అది ఇచ్చినా పర్లేదండి అది ఇస్తే వాళ్ళు ఏం ఏం రై స్ తిన్నా ఏదైనా ఉప్మా తిన్న పర్లేదు అది ఒక ఒకటి రోజుకు తిన్నారంటే వాళ్ళకు హైప్రోటీన్ ఇచ్చినట్టే మనం
అవునా
మీరు తల్లిగా చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారండి మీరు ఏం బాధపడకండి ఎందుకంటే నేటి కాలంలో ఫాస్ట్ ఫుడ్ వినియోగం ఎక్కువ అయిపోయింది పిజ్జా అని బర్గర్ల అని ఫ్రెంచ్ ఫ్రైస్ లని శీతల పానీయాలు ఇవన్నీ తిని హెల్త్ పాడ్యూస్సుకుంటున్నారు కదండి మీరు వాళ గురు రుచికరమైన ఆహారం ఇస్తారు కాబట్టి ఇంకా మీ మిమ్మల్ని ఇంకా వాళ్ళ ఒక రేంజ్ లో ఉంచ తరండి ఎందుకంటే మీరు ఎంత కేరింగ్ ఉన్నారు కాబట్టి
ఆ
తండ్రులు సరిగ్గా చూసుకోరు అందరు తల్లు కూడా సరిగ్గా చూసుకోరు పెట్టామా తిన్నామా తిన్నరా పెట్టినామా అన్నట్టు ఉంటారు బట్ మీరు చాలా బ